లీ
హాయండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ నేను బావున్నానండి ఏం చేస్ స్తున్నారండి భోజనం అయ్యిందా
ఆ అయ్యందండి మీది
ఆ నాది కూడా అయ్యందండి
ఏంటండి విశేషాలు పండక్కి
చెప్పాలండి ఏం వేసారు పొలా పొలాల్లో
మేమా అండి ఈసారి పత్తి పెట్టామండి తోటలో ఎండాకాలం బా వస్తుందని దిగుబడి
అవునా ఊహు ఎంత పెట్టారండి ఎన్ని ఎకరాలు పెట్ అందరూ
మేమ అండి వేసామండి ఒక నాక అంత కరెక్ట్గా తెలియదు అన్నమాట
ఊ
నాన్న పండిస్తారు కదా బట్ వేసా మని తెలుసు అండి
ఊహూ ఓకే మేము ఈసారి ఏమి వేయలేదండి మొన్న వరి పంట వచ్చింది మొక్కజొన్న వచ్చింది ఈ రెండు ఆ ఇరెం రెండు వేసాము ఇంకా అంతే అండి ఇప్పుడు ఏమి వయలేదు ఇంకా నీళ్లు పడవా ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది లే అని
అవునండి బోర్లు లేవా అండి మీకు
లేవు లేవండి బోరులు లేవు
బోర్లుంటే మాత్రమండి ఎండాకాలము వర్షాకాలం రెండు పంటలు తీయొచ్చండి తోట్లో
అవును నిజమే అండి కానీ బోర్ లేదా సో అందుకే ఇంకా పొలంలో ఇ ఈసారీ ఏం వేయలేదండి
అవునా అండి
ఏంటో అండి మనకి బోరులు లేకపోతే నీళ్ళు రాకపోవడము
అవును అది కాకుండా మనకి ఎంత బయట నీరు దొరికినా బోర్ నీరు ఉంటే దిగుబడి అనేది ఎక్ ఎక్కువ వస్తుందండి మనకు
వస్తుందండి నిజమే కానీ అది బోర్ అన్ని చోట్ల పడల్లా కదం
అవునండి అవునండి అన్నట్టు మీరే వేసి వేసారండి తోటలో
మేము వరి వేసామండి మొన్న సీజను వరి వేసాము హుమ్మ్ మొక్కజొన్న వేసాము.
ఇప్పుడు
ఇప్పుడేం వేయ్ లేదండి, మా వరి బానే వచ్చింది. మొక్కజొన్న గూడ బానే వ చ్చింది. ఇంక అది అయిపొయినాక యేం వేయలేదండి. అదే ఈ సారి ఇంక నీరు నీళ్ళు లేవు లే అని చెప్పి, ఇంక కాల్వ నీళ్ళతోనె మేము పండిస్తామండి పంటలన్నీ,
అవునా అండి.
హ్మ్
మేం పత్తి వేసామండి. మొన్నసారి పత్తి యెలా పెడి తారు అన్ తెల్ స్ కోవడానికి తోటకెళ్ళా అండి నాన్నతో పాటు
అవునా అండీ విత్తనాల్ పెట్టార అప్పుడే విత్తారా
ఆ అండి విత్తేస్యాము అప్పుడే చెట్లు కూడా వచ్చేస్ నాయండి చిన్ని చిన్నిగా
అవున ఆ హు హుమ్
పత్తి యెల పండిస్తారంటె అండి ఫస్ట్ దున్నుతారండీస్ కాళ్ళు అంటరు ‌మీకు ఐడియా ఉంద అండి
ఆ ఆ ఆ
ఆ ఎద్దుల బండి పట్ పట్టుకొని దున్ను తు తారండి తోటని సాళ్లు సాళ్లు గా అల్ లైన్ అంటె లైన్ లైన్ గ సాళ్లు జేస్ కుంటరండి ఫస్ టు
ఓకే
సాళ్లు చేస్కున్న తర్వాత కూలోళ్లు అందరు వస్తారత్ కదా అందరికి పత్తి విత్తనాల్ ప్యాకెట్ లు పంచి పెడతాం అందులో నేను ఒకటి తీసుకున్నానండి చూద్దం ఎలా ఉంటుంది అనీ ఆ సాళ్లు వుల్ లయింగా ఇత్తనాల్ పెట్ నెట్టుకుంటూ వెళ్తామండి
ఓకే
పెట్టుకుంటు వెళ్ళిన్ తర్వత్ మరసట్ రోజు ఆ సాళ్లకి నీళ్లు పట్టాలండి దానికి నీరు ఉంటేనె కదండి షుగర్ వస్తుందీ ఆ విత్తనం పగిలి మరసట్ రోజు నీళ్లు పడత్ తరంటి చిన్న చిన్నగా అవి మొలకెత్తిన తర్వాత ఒక వారం లేదా రెండు వారాలకి దాన్ని పట్టి తోటలో చిగురు ఎంతొచ్చింది దాన్ని చూసుకున్న తర్వాత ఎరువు అనేది వేస్తారు ఐడియా ఉందా అండి యూరియా కాంప్లెక్
అహా అవునవునండి ఇదంతా బా పంటలు బా
అవునండి అవీ యూరియా కాంప్లెక్స్ అనేవి రెండు కలుపుతారంట అండి మనకు దిగుబడి బాగ రావడానికి అవి రెండూ కలిపి హ్మ్ చల్లుతారండి హ్మ్ సాల్లు సాల్లుగా చేసింటా ఉంటారు కదండి వాళ్ళు టకటకా చల్లుకుంట యెళ్లిపోతారు ఎందుకం అంటే సాల అనేది కనిపిస్తుంది అన్నమాట ఇదింతే ఉంది ఇక్కడే వేసుకుంటు వెళ్ళాలి అలా పది రోజులకు వారం లేదా పది రోజులకి ఎరువు వేస్తారంట అండి అది బాగా పండడానికి అలా
అవునండి మేము కూడా ఈ ఎరువులు యేస్తాం యేస్తామండి
హ్మ్ పత్తి పంటా వచ్చే వరకు ఒక నాలుగు లేదా ఐదు సార్లు ఎరువు వేస్తూనే ఉండాలండి మనకు దిగుబడి మంచిగా రావాలంటే అలా ఆ మరి గడ్డి పెరిగితే గడ్డి మందు కొట్టడము అలా మందులన్నీ రకరకాల మందులు యూజ్ చేస్తే మనం మంచి దిగుబడి అనేది వస్తుంది అండి ఇవన్నీ మా నాన్నగారు చెప్తా ఉంటారు వండినాం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని మనము కోత ఎన్నిసార్లు కోస్తాము అనేది మనం మనమేసే ఎరువు మందులు దాన్ని బట్టి మనం కోతలు కోయడంలో ఉంటుందంటండి కొందరు తక్కువ కొట్టింటారు మందు వాళ్ళు కేవలం ఐదు లేదా ఆరు సార్లు కోత తీస్తారండి అంటే పత్తి తీసుకొని అమ్ముకుంటారు కదా అలా మనం మందు ఎక్కువ కొడితే ఎక్కు ఎక్కువసార్లు కోసుకోవచ్చు అది మనం కోస్తా ఉంటే పగులు తూనే ఉంటుంది
అవును అవునండి నేను చూసి వస్తాను అంటే మేము ఒకసారి వేసామండి ఎప్పుడంటే ఒక మూడు సంవత్సరాల క్రితం వసాము పత్ మేము కూడా వేస్త సే వాళ్ళము కానీ ఇసలి నీళ్ళ తక్కువ అవు అయిపోతూ అయిపోతూ అయిపోతు రావడంతో ఆ ఇంకా బోర్ లేకపోవడంతో ఇంకా మేము వేయలేదు అప్పట్లో మాకు కూడా పత్తి బాగా వచ్చు వచ్చేదండి అంటే మేము ఇంకా అప్పుడు మాకు గోడౌన్ కూడా ఉండేది కాదన్నమాట మేం ప త్తినంతా మా ఇంట్లో ఒక రూమ్ లో ఉంచేవాళ్ళం
హ
మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మ మా నాన్న పత్తి వేసేవాడండి ఇంట్లో పత్తి వేసాక అది బాగా ఇకా ఆ పెద్ద పెద్దగా అయిపోతుందిండి అడి అది అది బాగా దాన్ పైన ఎక్కి ఆడుకునే వాళ్ళం మేము
అవునా అండి
అ అవునండి చాలా బావుంటది అంటే దాంట్లో అప్పుడప్పుడు కొంచెం ఆ మందులు స్మెల్ గానీ లేకపోతే ఏవైనా పురుగులు గాని ఉండేవి కానీ మేముమైనా అట్లే ఆడుకుంటా అన్ ఇట్టివ్వండి అట్లే ఎక్కేది అట్లే ఆడుకునేది బాగుంటా అండి పత్తి అంటే వాళ్ళు బా పత్తి నిలబెట్టేసింటారండి పెద్దగా ఆ పెద్ద గోడ లాగా ఉంటుంది అది పెద్దస్ స్క్వేర్ షేప్ లో గోడకు బాగా అంటిచ్చేసింటారు అద్ బాగా నిలబడి పోయింటుంది మీరు మీకి పత్తి ఇబ్. ఆ ఇదొచ్చాక్క కోతి వోక్నాకా మీరేమన్నా గోడౌన్. కి అట్ల షిఫ్ట్ చేసినప్పుడు ఒక్సారి చూడండి. అది బాగా వాళ్ళు బాగా తొక్కి. పత్తి తొక్కి తొక్. క్కి ఇంకా మళ్ళీ దానిపైన్ వేసిన్.
అవునండి. ఎ అంటే ఎంత తొక్కితే అంత పత్తిని మనం. పేర్చగలమో అంటారు.
అవును. అవును అట్ల అదొక స్క్. క్వేర్ షేప్ కొండల్లాగ్ కనిపిస్తుంది. మీకు
ఊ అవును విన్నా అండి. అది వాళ్ళు ఎంత బాగా చేస్తారండి తొక్కి. తొక్కి తొక్కి తొక్కీ. అ అది కూడా కొంచెం ఏమంట్. టరూ. ఆర్టిస్ట్ అంటారండి. అలా చేసే వాల్ని.
అవున్ అవునండి.
నం సాధారణంగా మనం.
చేయలేము, చేయలేము, చేయలేము, ఊ నిజమే.
తనేదున్.
ఉండాల్ ఉండాల. అయ్యో అనుకుంటాం గానీ ఆ ఆ పత్. త్తి కూడా చానా ఒక్కోసారి చ్ ఒక్కోసారి తూకమయిపోతుంది. ఒక్కసారి చానా లైట్. చ్చుంటుందండి. ఎక్కడ పడిపోతుందో. తెలీదు. ప మనం ఎక్. క్కడ పట్టుకుంటున్నామో. తెలీదా. ట్లుంటయ పత్తివి, పత్తి సంచులు. కూడా అంతే బాగా అసల్ వాళ్ళు బాగా ఒత్తోత్తి ఒత్తోత్తి పెడతారు. మీకింకా ఈ విషయం తెల్సా అండి. చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ లో అసల్. కాటన్ చెట్లేట్లుంటాయ్ కాటన్ ఏట్లుంటుందో కూడా తెలిదు.
కుమ్వ ఎగ్జాంపుల్ చెప్పాలా అండి. మన ఆంధ్ర సైడూ. ఆపిల్ చెట్లు, ఆరెంజ్ చెట్లు ఎలా ఉంటాయో మనకు తెల్దు, అదే విధంగా వాళ్ళక్ కూడా ఇలాంటి పంటలు అనేవి తెలీదు లైక్ వరీ.
ఆ అవునన్.
ఇలాంటివి చెరుగడలు మన ఆంధ్రాలో ఇవన్నీ ఎక్కువ అండి
అవును నిజమే నిజ్
ఇప్పుడు మన తోటలో ఆపిల్ పళ్ళు పన్ పంటించంటి చూద్దాము అవి వస్తావో రావో మన
రావు రావు రావ్
దానికంటు తగిన భూమి ఉండాలి
ఆ తగిన ఏస వి ఉండాలి అవును అవునవునండి నిజమే
ఉమ్ ఇప్పుడు చూడండి అమెరికానే ఉదాహరణగా తీసుకుందాము అమెరికాలో హుమ్
కానీ ఆ అవి చాలా చక్కగా పండాలంటే కష్టం ఏమంటే కొంచెం ఆరెంజ్ కి సిమిలర్ గా ఉండే సినాకాల్
సీనాకాయలు అదే దానికి దానికి చానా డిఫరెన్స్ ఉందండి హుమ్ ఇప్పుడు అమెరికానే ఉదాహరణ తీసుకుందాం అండి అక్కడ ఆపిల్ చెట్లు అన్నన్ని ఉన్ ఉంటాయి కింద పడినా తీసుకునే వాళ్లు లేరు అక్కడ అన్ని ఉంటాయి చెట్లు
నిజమే నిజ్
హమ్ ఆరెంజ్ ఇ చెట్లు గాని రోడ్లు పక్కనే ఉంటాయండి
ఉంటాయి ఉంటాయండి
ఎందుకంటే స్నో ఏరియా లైక్ జమ్మూ కాశ్మీర్ ఎగ్జాంపుల్ తీసుకోండి
అక్కడ ఉంటయి
ఊటీ తీసుకోండి ఊటీ ఆపిల్స్ ఎంత ఫేమస్ అండి
అవునవును చాలా చక్కగా ఉంటాయంటే చాలా రుచిగా ఉంటాయంట అవి హమ్ వాళ్ళకి అవి మామూలు నిజమే అండి
ఇంకేంటండి అయితే ఈసారి ఏ పొలంలో ఏమి వేయలేదనమాట మీరు ఎండాకాలం పంట
ఏం లేదండి ఈస్
ఒకసారి బోర్ చేపిచ్చాడానికి చూడండి చానా మంచి దిగుబడి ఉంటది బోరే ించడం వల్ల రేపు పొద్దున మనం పండించకపోయినా గుత్తకిచ్చిన మనకు మంచి దిగుబడి అనేది ఉంటుందండి మనం చేసుకోకపోయినా
అదే ప్రయత్నించాలండి ఈసారి ప్రయత్నిస్తే ఏదో ఒక బోర్ అట్లా పడితే ఏపిచ్చేస్తామండి
ఉమ్ అవునండి మంచిది కదా అది ఏపిస్తే మనకి ఎప్పుడు డేనా వాల్యూ వే ఇస్తదన్నమాట అది
నిజమే నిజమే అండి అంటే దాని వల్ల బానే పంటలు కూడా బా వస్తాయి దిగుబడి కూడా బాగుంటుంది చె
అవును అవునండి ఆ కొందరు తెలుసా ఏం చేస్తారంటే అండి పక్క తోటలో వాళ్ళకు బోర్లు ఉండవు కదా వాళ్ళకు బోర్లు ఉం ఉంటాయి కదా వాళ్ళు ఆ నీటిని అమ్ముకుంటారు తెలుసా
అవునాం
అవునండి ట్యాంక్ కింత అని అమ్ముకుంటారనమాట అంత ఎందుకండి మ తోట పక్కన వాళ్ళే అమ్ముతారండి నీటిని ఎందుకంటే వాళ్ళకు బోర్లు ఉన్నాయి పక్క తోట వాళ్ళకు బోర్లు లేవు
ఉహ్మ్
వాళ్ళు చనా ప్రయత్నిస్తున్నారు బోర్లు వేయడానికి బోర్లులకు ఉన్న వాల్యూ అం తండి ఉన్న వాళ్ళకి తెలియిదు ఎప్పుడు
నిజమే నిజమే అండి
హ్మ్ సరే అండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా చాలా మాట్లాడేసాం అసలు ఈరోజు
అవునండి బా మాట్లాడము ఈరోజు సరే అండి పడుకోండి ఉ ఉంటామండి ఆ